హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది బాగున్నారా
ఆ బాగున్నా చాలా బిజీ అయిపోయినన్నారు కదా టూ డేస్ నుంచి ట్రై చేస్త న్నా
లేదు అంటే పాపది రేపు బర్త్ డే ఉందని మొన్న షాపింగ్కి వెళ్ళామా ఆ అవి నచ్చాక మళ్ళీ నిన్న వేరేటూ మార్చకొని వద్దామని నిన్న వెళ్ళామా ఇంకా ఈ రోజంతా ఆమెకి హౌస్ క్లీనింగ్ అంతా పెట్టుకున్నది ఫ్రిడ్జి
అంతేనా బిజీబిజీనా
ఉ
అదే మరి సండే సండే మండే నిన్న టూ డేస్ టూ డేస్ నుంచి అవైలబుల్గా లేరు కదా నిన్న ఏం చేయాలే మొన్న సండే ఏం చేయల్ నిన్న కూడా ఏం చేయలేదు టైం అయిపోతుంది కదా మరి టూ కాల్స్ అన్న ఛాన్స్ ఉంటది కదా మీతోనీ అని
అదే అదే ఎక్కడికి ఎళ్ళిపోయింది ఈ పిల్ల అనుకుంటిరే
ఏ లేదు ఏదో బిజీ ఉంటేనే ఇగ ఎవ్వ ఎవళు లేేరు కదా ఈగ మాగ్సిమం ఉన్నోళ్ళు అందరిదీ కంప్లీట్ అయిపోయింది అందుకే ఎతుక్కోని కోని చూసుకోవాల్సి వత్తుంది ఇగో కొంచెం దగ్గరున్నాం గదా చేస్తే అయిపోతాది అని వెతుకుతున్నా ఇంకో అమ్మాయిది ఆల్రెడీ అయి పోయినయి అక్క అని జెప్పింది
అవునా నేను ఇక్కడ వర్షం వస్ తా ఉందియా వేరే అం అమ్మాయి అమ్మాయి నాకు పరిచయం అయ్యింది మీకు నెంబర్ కావాలంటే పంపిస్తాను మంచిగుంది తను చేసింది కాలు బాగా ఇనిపిచ్చింది నేను రి టన్ కాల్ చేశాను కట్ అయిపోయింది అందుకనే మీరు కి వద్దులేండి వర్షం వస్తాం సిగ్నల్ రాలేదు అని చెప్తి అసలే ఈడ తక్కువ అవునా ఇక్కడ సిగ్నల్ మామూలుగానే తక్కువ వర్షం వస్తే ఇంకా తక్కువ
ఊ ఊ ఊ అదే అదే ఉంటావా పంపండి నంబర్ చెప్పండి ఆమెకు చెప్పండి నాకు పంపండి ఇది ఒకలిద్దరితోని పెట్టు కుంటే అయ్యేతట్లేదు గట్లా
అవునవును అంటే మ్యాక్సిమమ్ము ఎక్కువ మందితో మాట్లాడితేనే బెటర్ ఏమో అన్పిచ్చింది నాకు ఒకే నెంబర్ కి ఎక్కువ కాల్స్ చేస్తున్నా కట్ అయితున్నాయేమో
గదే ఒక టెన్ మెంబెర్స్ ఉంటే
ఉమ్ మీది ఆ టాస్క్ కంప్లీట్ అయ్యిందా ఇంకో టాస్క్ చేస్తున్నారు కదా అది కంప్లీట్ అయ్యిందా
ఏది అది కాలే అది కాదు కదా ఓ అది నెక్స్ట్ మంత్ రాకుంటది అని చెప్పిండు
అవును మా సిస్టరు నిన్న ఒకే రోజు థౌసండ్ చేసిందంట అది బ్లాక్ అయిపోయింది
ఎందుకు అట్లా కాదే ఏం చేస్తుదో ఆమె ట్రాన్స్క్రిప్షనా వాలిడేషనా
వాల్డేషన్
ఆహా వా ట్రాన్స్క్రిప్షన్ అయితే బ్లాక్ గాదు పర్లేదు పర్లేదు ఏం కాదు మాట్లాడుతారు
అవును మళ్ళీ ఈ రోజు ఇచ్చారు అమ్మాయి కాల్ చేసింటే మళ్ళీ నార్మల్ గా వస్ పోతుంది చేస్తాంది ఏమన్నా సరిగా చేయలేదేమో ఒకే రోజు ఎక్కువ చేస్తున్నారన్నట్లు చేసారంట మళ్ళీ చె
ఊ అంటే అది వ్యాలిడేషన్ కదా క్వాలిటీ చెక్ కావట్టి
అవునవును
ఉమ్ మరీ అంత చెయ్యద్దు కావచ్చు
ఏమో కానీ అమ్మాయికి ఇస్తాం పర్మిషను ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అన్నారంట
ఊ
మీరెన్ని
మంచిదేగా నాది మొన్న చేసాను చేసినంక ఫోర్సింక్ చేసాను మోత్తం పోయినాయి టాస్క్ లన్నీ
అవునా
మళ్ళా ఫోన్ చేసి ఇట్లా సార్ మరి ఇట్లా అయినాయి అంటే ఏం కాదమ్మ మాది కొంచెం మీరు ఏసిన అన్ని బాక్ దాన్లో అప్డేట్ అయితే మీరు టెన్షన్ పడకురి అంటే అంత ముందు ఒకసారి మేం ఫ స్క్రీన్షాట్ తీస్ పెట్ నా సార్ కి ఆ స్క్రీన్ షాట్ ఉన్నది ఇన్ని ఏసారు కదమ్మా మీరు ఈ అంటే ఈ ఎందుకు తలనొప్ప అంటురు చేసుకోర అని మాట్లాడీరు మళ తర్వాత అట్లా అయిపోయింద అట్లా అయిపోయినాక సార్ నే ఇనీ ఏసినా నాకు థౌసండ్ ఏ చూపిస్తున్నది అంటే అమ్మా ఏం కాదమ్మా యాప్ అప్డేట్ లేకపోతే ఏదో అయింది సంథింగ్ మీ టాస్క్ చూపియకపోయినా కూడా మీకు అన్ని వాలిడేషన్ అయి మీ వాలిడేషన్ అయిపోయినాక మీరు మాట్లాడురి ఏం కాదు ఇబ్బంది ఏం కాదు రిఫ్రెష్ చేసినా ఏం కాదు టాస్క్ మిస్ అయినా ఏం కాదు మల్ల మీ మీకు ఆడైతే అని చెప్పిన వళ్ళే ఈగా సైలెంట్ ఉన్నా ఊ హెడేక్ అతుంది
మీకు మనీ అన్న పడిందా కొంచెమన్నా అంటే చూపిస్తాన చూపిస్తాంద
ఫర్ మెజనే లేదు దాని గురించి
అవునా నాకైతే వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తంది పలేదు కానీ చూపిస్తంది నేను టోటల్ ఆ నీ ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి చూపిస్తాంది ఇప్పుడు చేస్తు
ఆహా ప్చ్ మీది ఆహ మీరు మాకంటే ముందు నుంచే చేస్తురు కద ఇల్లా
లేదు మన ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయింటాము నువ్వు ఎక్కువ చేసావు నేను ఇంకా నైన్ హండ్రెడ్ లో ఉన్నాయ ఒన్ ట్ చెయ్యట్లే లేకపోతున్న నాకు టైం కుదరడం లే
అహా ఇప్పుడు ఇది ఇది ఇది వల్డేషన్ కావాలి దానికి మీరు ఎప్పుడు మొదలుపెట్టిండ్రు ఉ
ఆహ నాకు వెల్డేషన్ టాస్క్ అసలు లేదు ఇం మీరు చేస్తున్నదే చేస్ త నేను చేస్తున్నాను
అసలు అసలుకు అసలు అలోనే లేదు పేమెంట్
అవునా ఏమన్నా చూపిస్తారేమో అడిగినారా సార్ నీ
అడుగుతా అన్నాడు కదా అడిగిన అంత ముందు అడుగుతె
ఊ
అది చాల ఉందమ్మా వర్క్ వాలిడేషన్ అయితే మీకు చూపిస్తది మీకు పేమెంట్ ఆప్షన్ ఇస్తది
అదే అదే మా ఫ్రెండ్ కూడా అదే చెప్పారంట మీరు దిని గురించి అసలు ఆలోచించ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తాంది ఆ అమ్మాయికి ఇంకా మనీ పడలే అసలు ఆట్ అట్లీస్ట్ టూ టూ రూపీస్ పడుతుది కదా చెకింగ్ అది కూడా రాలేస్తార్ నాకు అసలు అంటే మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోద్దండి మొత్తం మీరు ఎన్ని కుదురు దాన్ని చూసుకుంటూ పోండి మీకు ఒక్కేసారి అంత అమౌంట్ పడుతది మీరు టాస్కులు ఉన్నప్పుడు వాడేసు కోండి ఫస్ట్ మీరు డబ్బులు గురించి ఆలోచించద్దండి అన్యాడంట ఊ
నాతోను కూడా కాకపోతే ఏంది అంటే ఎట్లా ఇస్తారు అనేది చూడాలి
ఆ అంటే మనీ అయితే మనీ దానికి తక్కువేనబ్బా మా సిస్ టర్ దానికి బా పడతాంది ఆ అమ్మాయి ఫిఫ్టీ రూ చేస్తే థర్టీ రు పి సో ట్వంటీ ఫైవ్ రూపీసో ఒక్కోసారి ఫార్టీ రూపీసో అట్లా పడుతుందట నేను ఫైవ్ హండ్రెడ్ చేసింటే కదు త్రీ ట్వంటీ మేము త్రీ ట్వంటీ చేసింటే జస్ట్ ట్వంటీ టూ రూపీస్ ఒకసారి పడింది మళ్ళీ ఒక సెవెన్ హండ్రెడో ఎయిట్ హండ్రెడో దగ్గర ఉన్నప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తాంది
ఉమ్ అదే ఇప్పుడు ఏంది ఆహా ఇప్పుడు మీరు గైడ్ లైన్స్ చదివిరా మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా ఐదు పైసలు పది పైసలు పోతది ఆ లెక్కన లెక్క చేస్త అంటే మనం ఒక థర్టీ రూపీస్ అనుకోండి థర్టీ రూపీస్ లో మనం అ ఆయననాయావరేజ్ గా ఒక ఫిఫ్టీన్ రుపీసే కోవాలి ఒక పదిహేను రూపాయలనే వేసుకోవాలి అంటే మనం ఎన్నన్నా తప్పులు చేయొచ్చు మిస్టేక్ కావచ్చు అట్లా అట్లా అయితేయి కదా అని ఒక ఫిఫ్టీన్ రూపీస్ చేసుకొని చేసుకో కోవాలి ఇక ఇక మనం చేసిన దానికి బై బై రావాల అంటే కష్టం ఇక
అదే అదే అందులోనూ నాకు ఇక్కడ గాలి సౌండ్ కి క్లియర్ గా ఉండడం లేదు ఇయర్ ఫోన్స్ పెట్టు అంటే చెవులు నొప్పులు నొప్పి ఇస్తున్నాయా
ఉమ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రతి పదం విను కుంటా చేస్తే ఇక అప్పుడు చూసుకోవాల కాని నేను చూస్తున్నా ఇగ అంటే అంత కు ముందు వేరే దాంట్లో చేసినా అల్లా ఏ అల్లా కొంచెం తక్కువనే వచ్చింది ఇలా చూడాలి ఇట్లా ఇలా మరి ఎట్లా చేస్తాడు అనే నేను చూస్తున్నా ఒకక్కసారి నాకు కనిపిస్తే ఓహో ఎట్లాంది ఇట్లు ఉంది అని నేను ఎక్కువన తక్కువన అని చూస్తూగానే అసలు నాకు అసలు ఆ ఆప్షనే ఇయ్యట్లేదు
ఇస్తా అంటే చేస్తున్నాండి మీకు ఇస్తాం లేండి దాని గురించి ఆలోచించాల్సి దండి మీరు చేసుకుంటూ పోతుండండి అని చెప్పాడంట
అదే నాతోను కూడా అదే అన్నాడు
ఉమ్
మీరు ఏం టెన్షన్ పడకండి బ్యాక్ ఎడ్ మొత్తం రికార్డ్ అయితాయి దాని గురెసి మిక్ టెన్షనే అద్దు నెక్స్ట్ మంతర చేసుకోరు అని చెప్పారు నాకు నెక్స్ట్ మంత్ తన ఒక అమ్మా ఇది ఒక్కడే నేను నెక్స్ట్ మంత్ రాగే అన్న అన్నట్ ఫీలింగ్ ఉండే
అవునా
ఉ
ఓకే ఓకే అయినా ఆమెలో ఈ టాస్క్ కొన్ని వాళ్ళకి కూడా ఫోనే ఆ ఫ్రెండ్ టాస్క్ మళ్ళీ ఇస్తున్నారు తెలుసా అయిపోయినా కానీ
ఇగో ఇప్పుడు ఇప్పుడు నాకు వస్తుంది ఇప్పుడు రెండు వస్తున్నాయి కదా ఇప్పుడు రికార్డింగ్ ఇవ్వాలిను నాకు రికార్డింగ్ అప్పడే నేను మాట్లాడినా సరే ఇది నా వల్ల అయితేలేదు ఇట్లా హెడ్ ఎక్ ఉందంటే హెడ్ ఎక్ ఉంటేనే సో థౌసండ్ చేసిరా మేడం మీరు అదే అది కూడా హడే ఉంటంది మేడం మీరు ఇదే కంటిన్యూ చెయ్యర్రి డబ్బుల గురించి దాని గురించి గాని మాట్లాడిండు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిండు ఏ నేను కూడా మా ఫ్రెండ్ చేస్తుంది రికార్డింగ్ పాపం అదైతే ఘోరంగా అది ఇట్లా రికార్డింగ్ చదువుకుంటూ చేయాలి కదా
అవును
మస్తు టఫ్ ఉన్నయట ఎట్లుందిరా ఉన్నదిరా అంటే నేను అనుకున్నా అమ్మా తీసుకుందే నయామైంది అనుకున్న.
కొన్ని వర్డ్స్ తిరగడం లేదు, తిరకుపోయేది ఎక్కడన్న ఉన్ని అంత చదివినాక ఎక్కడో లాస్ట్ లో అవార్డు కనిపించి విష్ తే కైనా మళ్ళీ ఫస్ట్ నుంచి చెయల్లా అదే అప్ పెరగ్రాఫ్ అంతా మళ్ళీ చదవల్ల అందుకు కొంచం టైం వేస్ట్ అవుతాంది.
ఉమ్
ఆడికి మూడు నాలుగు సార్లు ఫస్ టు చదువుతున్నాము చదివి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా గాని ప్చ్ అవును చేస్తున్నా
ఓ ఇప్పుడు మూడి చేస్తుర్రా మీరు?
ఆ
ఉ మీకెట్ల ఇచ్చిర్రు
అం ఆ అంటే ఒకటి మా సిస్టర్ నెంబరు దాంట్లో చేస్తున్నా మెక్
ఓకే ఓకే ఆహహ దీ డిఫరెంట్ నెంబర్సా ఓకే ఓకే, డిఫరెంట్ నెంబర్స్ అయితే ఓకే నడుస్తది.
ఒకే దాంట్లోనే టూ నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు తెలుసా మీకీ, టూ అకౌంట్స్ చేసుకోవచ్చు.
ఉండాలి మెయిన్ బ్యాలెన్స్ ఉండాలిరా దాంట్లో లేవ్వు, వైఫై ఉంది గాని
ఆహ లేదు ఒకే ఫోన్ లోనే
అంటే ఓ టీ పీ అస్తది కదా. ఓ టీ పీ అస్తది కదా ఓ టీ పీ రావట్లేదు కదా నాకు
ఆ ఊట్లంటారా?
ఉమ్ మేన్ బ్యాలెన్స్ ఉంటెనే ఓ టీ పీ మామూలుగా ఆఫ్లైన్ ఓ టీ పీ అస్తదా ఓ టీ పీ ఎంటర్ చే తెనే మళ్ళా అయితది ఓ టీ పీ రావట్లేదు నాకు మెయిన్ బాలెన్స్ మా ఇంట్లో వైఫై ఉంటది గా నెట్ ల బ్యారా నెట్ బ్యాలెన్స్ ఉంటది గని మెయిన్ బ్యాలెన్స్ లేదు చూద్దాం బె ఇది ఎందుకు ఇప్పుడు ఒక దా ఇదొక్కటే సలకే నొప్పై అవుతుంది ఇంకా ఆ రెండు నంబర్లు పెట్టుకుని ఏం చేద్దామన్
లేదు కొంచం ఈజీ టాస్కులు వస్తే దానికి ట ఆ టాస్కులు తొందరగా చేసుకుంట వెళిపోవచ్చు కదా.
అయ్యో ఒక్కసారి నేను ఇది ఇక్కడ ఈ పేమెంట్ తీసుకోలే కదా నేను అసలు ఈ యాప్ ఇంగ పేమెంట్ తీసుకలే కదా ఒక్కసారి పేమెంట్ తీసుకున్నాను ఓ నేను చేసే పనికి వీళ్ళు ఇచ్చే పేమెంట్ కి వర్త్ అయిందా? పర్లేదు బానే ఉంది అంటే, ఇంతకు డబుల్ చేయడానికైనా నేను ఓ కే నాకు ఆ ఇబ్బంది ఏం లేదు, నేను నీకు చే వర్క్ చేయడానికి ఇబ్బంది పడతలేను. కాకపోతే ఏమైందంటే పేమెంట్ అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఐతదా కాదా అని అవుతుంది అన్నమాట
అంటే దీంట్లో అయితే కొంచెం పేమెంట్ తక్కువే అని నాకు అనిపించింది నేను చూస్తున్నా గాబట్టి ఏమన్నా మీరు కరెక్టె చేసింటే బాగు పడొచ్చేమో
అవుకా అదే నేనేమన్నా మనం థర్టీ రూపీస్ టాస్క్ కని చెప్ ఒక ట్వంటీ ఫైవ్ రు రుపీస్ అనుకోండి, ట్వంటీ ఫైవ్ రుపీస్ అయినా మన ఫిఫ్టీనే ఉమ్
కే సరే బాయ్ ఇప్పుడే కాల్ చేస్తానుండు.
ఒకే
అ